హలో
మీ ఆయనేమడిన్నాడాన ఇంత ముందుకు
ఆ
మీ ఆయన ఏమన్నా అన్నాడా ఏమో ఎప్పుడు చూసినప్పు పోనే అనిమ అంటాడు అనువు
ఇంకా అయిపోతలే ఫోన్ మాట్లాడు అంటాడు
అందరూ
అ ఇంత సుధారుగానే అల మేమనుకుంటాల ఊక పోన్ మాట్లాడతా ఇంట్లో కూస్తంటే నా బాబు ఫోన్ చూతాను ఆయనకి ఎంచెపని ఫోన్ ఇవ్వాలి
అ
అందుకని మీ బా ఆ ఎక్క సెబన్ యూనిమాండ్ కుంటే పండుకుంటాడే ఇప్పుడు నాకు పనున్నది పండుకోవచ్చు కదా.
పండుకొడు నీ బిడ్డ అయితే మంచిగా పండుకునేది కదానె
ఆ మంచిగా పనుకునేది.
నా కొడుకు ఒకటిన్నరకు పన్నాడు ఇప్పుడు లేచ
ఏడ వన్నా నా కొడుకు వంటనే వండలేయ్యాలా.
నాకు కొడుకు నన్ను ముద్దు పెట్టుకుంటాడు అ చూసుంట చేస్తుంటడు తెలుసానే
ఉ ఉ కా కాడ పప్పే పెడతాడు. అ ప్రియా అంటత్రదు ఉ
పియా అంటిత్తడ నా కొడుకు కెవల్ను ముద్బట్టుక అడు ఎవ్వలి దగ్గర ఎవ్వలికి చేయడు. నన్నేం చేత్తడు విచ్చే మా ఆయనను కూడా ముదిపెట్టుకోడు మా అత్తని కూడా ముద్దు పెట్టుకో ఓ కేస్ కీయ